హలో హయ్ ఇకేం పోవదులేనిక అట్లా అనిపిస్తే
మ్మ్ చెప్పే అప్పుడే బై మిస్టేక్గా అడిగినాడా నేను ఆ మాట చెప్పక ముందు అడిగి అడిగాడు నన్ను నువ్వు నా టీమ్ లోనే ఉంటావా కదా అంటే నేను అవును నీదే టీం ఉంటా ఇంకెవ టీం పోతా నేను నీ టీమ్ కాకపోతే ఇంకా నాకు ఏ టీం ఉంది అని చెప్ పేసిన తర్వాత ఇది జరిగి జగింది కాబట్టి ఇప్పుడు పక్కా అది చొప్పేస్తా మళ్ళీ
హ్మ్
అమో అన్నాడబ్బా అట్లా ఏమో ఏమో మాటలన్నీ చెప్పేస్తాడు నాకు ఎక్కువ బాధ అయిపోతుంది అది నాక నా నే నచ్చదు ఆ ఆ తర్వాత ఏమన్నాడు ఆ ఎవరు చెప్పారు నువ్వు నన్ను ఎక్కువ మిస్ మిస్ అయితునావు అని నీ అంట నేను ఎవుడికి నేను అసలు వాడిని ఎందుకురా మిస్ అయితా
నన్నే మిస్గావు నువ్వు
నిన్న ఊర్కే ఆట్లా నిన్న విలేకతో కాల్ మాట్లాడుతుండే అట్లా నార్మల్ గా చెప్పా బ్ బో ఆకుమళ ఏమో గుర్తొస్తున్నాడు ఊరికే అని అంతే జస్ట్ టే అట్లా మా అట్ల మాట చెప్పా అంతే విడు చూస్తే ఎవరో నాకు చెప్తే నీకెవరు చెప్పారంటే ఎవరు చెప్తారు నాకు ఎందుకు చెప్పరు యే ఏమి నీ ఆ ఏమో నీకు పిచ్చి పడినట్టు బిహేవ్ చేస్తున్నావు అంటా క్లాస్ లో ఓ అంటా నిన్న ఏమి చేయలేదురా
ఆడేమో దెబ్బలుదిని అనికి దెబ్బల్దినిద అనుకున్నాడు
అట్ల అన్నాడు తర్వాత ఎప్పుడు ఫోన్ లోనే చూసుకుంటూ ఉంటావంట అన్నాడు ఆ నీకు ఇవంతా ఎవరు చెప్తున్నారు చెప్పు నాకు ఫస్ట్ అన్నా చెప్తారు చెప్తారు ఎవరో ఉన్నారు చెప్తారు అన్నాడు చత్త వాడికి కాల్ చేయాలి వాడు అన్ని వాడికి ట్లో తర్వాత అప్పుడు చెప్తాడు వాలో అంతా నువ్వు ఎందుకు ఫీల్ అయి తవు అలంతా సీరియస్ తీసుకోకు అది ఇది అని చెప్తాడు అప్పుడు
ఈ
హ్మ్ రేవ పోల ముందే ఏంట సరే నువ్వు మాట్లాడు చెప్పు
పెద్ద ఇబ్బంది వచ్చింది అక్మల్తో మాట్లాడాలా
ఎయ నాతో మాట్లాడు
ఎం మా మాట్లాడమంటే మాట్లాడతా ఒకటే మాట్లాడమే మళ్ళీ
తోలేబాబు
ఊ
ఆ
ఇప్పుడు కొంచెం లైట్ ఫెయిల్
ఆ
ఇప్పుడు కొంచెం లైట్ ఫెయిల్ అయితుంది
ఊ
ఉ
ఏమి తిన్నావ్ మధ్యాహ్నం
కోకోనట్ చట్నీ రైస్
అదేంటి అది అట్లా కూడా తింటారా కాంబినేషన్
ఇది ఇది కొంచం పచ్చి కొబ్బరి ఉంటది చూడు అది అయితే బాగుంటది
ఏమో అండి నాకు అవన్నీ అర్థం కాదు
ఉ
ఆకలియిపోతుంది ఈ రోజు పీజీ లో బాగా చేయరు వీళ్ళు చూస్తే కి నాతో వన్ రూపీ లేదు త్రీ రూపీస్ ఏమో ఉంది అకౌంట్లో ఆ గర్దం తానే ఇగ ల్ల ఏం తినలేకపోతున్నా అకలైపోతుంది పీజీ లో చూస్త స్తే బాగా పెట్టట్లే ఏప్పుడప్పుడు కొన్ని ఇంకా డబ్బులు వస్తాయా అని ఆలోచిస్తాన్న ఇంట్లో అయితే అడిగే ప్రసక్తే లేదు చూడరా మొన్న నీకు చెప్పానా లేదో నీకు చెప్పు చెప్పానో ఎవరు చెప్పానో తెలిదు నితిన్ కి డబ్ బులు ఆహా ఉ నార్మల్గా వాడు వచ్చి తినుపో ఏమ ఆకలి అయితుంది అన్నాన నేను తినుపో అన్నాడు నాతో డబ్బులు లేదు అన్నా అంటే ఆ నీతో ఎప్పుడు ఉండేలేదు అన్నాడు నేను వాడు డి వాడి ప్రతి ప్రతిసారి వాడు అడిగిన ప్రతిసారి నేనే వేస్తా తర్వాత నాకే చెప్తున్నాడు నాతో ఎప్పుడు డబ్బులు ఉండే లేదా అనీ
అదే అడి ఎప్పుడు చూసినా వాడికేేసుకుంటున్నాం అప్పటి నుంచి తిని మళ్ళీ లేదంటే ఏంది ఆడు బా
తర్వాత నేను అడిగారా నేను ఎప్పుడు డబ్బులు అడిగి నా లేదు లేదు అంటాడు ఎప్పుడో అమాస్యకి పుణ్యంకి ఏస్తాడు
హ్మ్
తర్వాత ఇప్పుడు నా దగ్గరే నీతో ఎప్పుడు డబ్బులు ఉండే లేద అంటే ఉండేదంతా వాళ్ళకి ఖర్చు పెడితే నేనేం తినేది మళ్ళీ నాతో ఉండదు కదా ఆబయస్లీ
ఊ నువ్వు ఏమన్నా జాబ్ చేస్తున్నావా అండి
ఉ ఏ ఇంట్లో అంత అడుక్కో అడుక్కోలేక సచ్చిపోతున్నాను నేనైతే అసలు నాకైతే అడగాలనే లేదు అందుకే ఇంకా అసలు అడగట్లే మొన్న ఫిఫ్టీ రుపీస్ అడిగా మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అడిగా అసలు అంతా నాకు అసలు అడగాలనే వన్ రుపీ పి కూడా అడగాలని లేదు నాకు కానీ నా సి సిచ్యువేషన్ అలాంటిది ఇంకా నేనేం చేయలేను కాబట్టి అడుగుతున్నా అంతే ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి అయినా డబ్బులున్నా వచ్చిందంటే ఎట్లో న నోరు ఊరికే ఉండదు చెప్పేస్తాను తీసేసుకుంటాడు ఈ సార్నింక చొప్
నువ్ ఒక పని చెయ్ నువ్వు డబ్బులు వచ్చిందనుకో ఇదే అది నువ్వు డ్రా చేసుకో క్యాష్ చేససుకోదాన్ని
కానీ నాకు క్యాష్ ఇష్టం లేదు
నీకు ఫోన్ లో ఉంది అనుకో నువ్వు ఇట్లనే చేస్తావు
చూస్త ఈసారి అయినంత క్యాష్ చేసేసుకుంటా ఇంకా ఫోన్పేలో కొంచెం పెట్టుకుంట
తెలుస్తది మనం ఎంత స్పెండ్ చేస్తున్నామ అని
ఫోన్పేల అర్థం కాదు కదా హలో హలో హలో హలో